నమస్తే బన్నారా
నమస్తే అండి మీరు హలో బాగున్నారండి
బాన్నమ్ మేడమ్ మీర్ బాన్నరా
ఆ బాగున్నాం
హ్మ్ ఏం చేస్తున్నారండి
మేడం ఏం లేదు మేడం ఇగో వే ఇది గాలి ఆ మాకు బెడ్రూమ్ ఇది పడుకునే రూమ్ లో చల్లగా ఉంటుందని ఇందులో కూర్చొని కూర్చొని చూస్తున్నాను మేడం మా ముందు రూమ్ లో టీవీ ఉంటది మేడం మా మా ముందు రూమ్ లో టీవీ ఉంటది మేడం మ ఇందులో కుజ కూర్చొని అందులోకి చూస్తున్నాను
ఉ ఓకే అంటే వెనకాల రూమ్ లో కూర్చొని ము రూంలో కూచ్ కొని టీవీ చూస్తున్నారా ముందు రూమ్ లో ఉన్న టీవీని చూస్తున్నారు ఆ టీవి లో
ఆ మేడం
టీవీ లో సీరియల్స్ చూస్తు ఉ ఉంటారా
మేడం నేను రెండే సీరియల్స్ చూస్తాను ఒకటి ఒకటి పొదరిల్లు ఆ కార్తీక దీప్ పొంజ్ అంతకు ముందు చూసేది మేడం కొంచెం మధ్యలో బోరింగ్ గా ఉంటేను బంద్ చేశాను
సీరియల్ ట్విస్టల్ల మీద ట్విస్టిల్ వస్తున్నాయి సీరియల్స్ కి ఆ కంటిన్యూ చెయండి ఆ ఓకే పోదరిల్లు సీరియల్ రి రీసెంటుగానే స్టార్ట్ అయింది కదా
ఆ అది కొత్తది యని చూస్తున్నాను అ జున్ను ఇంకా అది కూడా కొంచెం ఫ్యామిలీ మంచిగనిపిస్తది ఇంకొకటి ఇదిక మన గుండె నిండ గుడి గంటలని కూడా
అవును అది కూడా ఫ్యామిలీ సీరియల్ అవును అన్నదమ్ముల గురించి ఉంటుంది అ
పెద్దన్న వాళ్ళ పెద్దన్నయ్య ఏ వస్తానంటే ఇంటికి పెద్ద కొడుకు అంటే కొంచెం కొంతమంది తెలివిగా ఉంటారు కొంతమంది తెలివి తక్కువగా ఉంటారు అంటే తెలియదు వాళ్ళకి అంటే ఎట్ల బ్రతకాల అనేది తెలియదు
తెలీదు మోసపోతూ ఉంటారు మోసపోతూ ఉంటారు ఆ అందరినీ నమ్మి మోస పోతూ ఉంటారు అతనికి వచ్చిన ఆ చెప్పండి
పెద్ద కొడుకు ఏం చేస్తాడో ఒక అమ్మాయిని ప్రేమిస్తడు మేడం
ఓకే ఆ అమ్మాయికి ఇది వరకే పెళ్ళయి ఒక కొడుకు కూడా ఉంటారు
ఫస్ట్ మేడం ఇది తర్వాత అయితే అబ్బ అబ్బాయి ఆ అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఆమె ఏమంటదంటే నువ్వు డబ్బులు తీసుకొని రా మనం కే వేరే దేశం పోదాము పెళ్లి చే కొనన్ చెప్ న్నమాట చెప్పితే ఆయన నలభై లక్షలు తీసు కొనెల్లి తాడబేడం నలభై లక్షలు తీసుకొని వెళ్ళితే ఆ ఇంట్లో ఆమె నన్ కొ టేసి ఈన స్పృహ తప్పి పటు పడిపోంగనే అన నలభై లక్ లక్షలు వెళ్ళిపోతది వెళ్ళిపోయిన తర్వాత ఈమే ఈమే క్యారెక్టర్ రోహి ఈమె ఇంకో ఆమె సెకండ్ ఆమె ఎంటర్ అయి ఇదన్న మాట ఈమె కూడా అ త నేను మోసం చేసి అన్ని అబద్దాల మీద అబద్దాలు చెప్పి పెళ్లి చేసుకుంటది
పెళ్లి చేసుకుంటది ఇప్పుడు ఆమె ఎక్కడ ఆ ఇప్పుడు ఆమెకు తెలిసిన నిజాలన్ని ఎక్కడ బయట ఇ పడుతున్నాయో ఏమో అనేది టెన్షన్ పడుతూ ఉ టుంది అందులో బాలు మీనా క్యారె త్యాసున్ అంటారు కదా ఆ పాటలో చేసే వాళ్ళు ఆ వాళ్ళు రోహిణి గురించి ఆ తెలుసుకోవడానికి అందని ఎంక్వైరీ చే తూ ఉంటారు సో నని నా నా సోని నా నిజాలని ఎక్కడ బయట పడిపోతాయేమోనని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు అమ్మాయి గూడా
ఆ అవును మె
హ్మ్ ఆ సీరియల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఆ అందులో మెయిన్ గా ప్రభావతి క్యారెక్టర్ ఉంటుంది కదా ఆ తనది అయితే చాలా కామెడీగా ఉంటుంది
ఆమె మాటలు జోకుగ అనిపిస్తుంటది
ఆ ఓన్లీ ఒక రోహిని
వాళ్ళు మాత్రం మంచిగా ఉంటరు వాళ్ళిద్దరి జంట
మ్మ్ వాళ్ళిద్దరు జంట బావుంటుంది మేడ్ ఫర్ ఇచ్ అదర్ ల ఉంటారు వాళ్ళిద్దరు
అసలు అది ఇట్ల బయట కూడ మేడం బయట అంటే కష్టపడి సంపాదించ టోళ్ళనీ మెచ్చుకోరు అదేంది ఇట్ల ఆ తెలివిత ఎక్కువగా ఉంటారు చూడు ఇప్పుడు వాళ్ళ పెద్ద కొడుకి ఎన్ని తప్పులు చేసినా వాళ్ళ అమ్మ వెనకేసుకొస్త
వెంకెస్ కస్ ఉంటది అవును కరెక్టవ్వదు ఊ కానీ ఆ చెప్పాలి అలా చెప్పకుండా క కరెక్ట్ చేసిన వాళ్ళనే మీరే తప్పు చేసారని తప్పుపడ్తా ఉంటది ఇంకా
ఔను ఔను
ఇంకా ఎలాంటి సీరియల్స్ అంటే కామెడీ ప్చ్
మళ్ళీ జోక్స్ జబర్దస్త్ ఆ జబర్దస్త్ చూస్తా మేడం మళ్ళ ఒక్కొక్కసారి డి షో జుద్త
ఆ ఇప్పుడు జబర్దస్త్ షో అనేది ఇది వరకు ఉన్నంత క్వాలిటీగా ఇప్పుడు ఉండట్ లేదుగద
మేడం అప్పటి కామెడీ అప్పుడు జబర్దస్త్ చూత్తె మళ్ళా మళ్ళా చూడాలనిపిచ్చెది ఇప్పటి జ
పీస్ ల్ కుట్ట ఎవరు రావట్లేదు కామిడీ ఉండట్లేదు తగ్గిపోయింది ఆష్ షో రేటింగ్ అనేది గూడ తగ్గిపో పోతున్నట్టుంది కద మ్మ్ తగ్గిపోతుంది అందులో యాంకరింగ్ అ శ్రీముఖి గారు చేసేవారు గదా ఇ ఇప్పుడు శ్రీముఖి గారే యా యాంకరింగ్ అనేది చేస్తుంద ఇప్పుడు ఆ షో లో
ఔను మేడం
మ్మ్ ఒకే ము ఇంగ ఇం ఇంక ఎలాంటి షోస్ చూస్తారు జబర్దస్త్ కా
ఇగ మామూలుగా ఫ్యామ్లి ఎంట ఫ్యామిలీస్ ఫ్ ఫ్యామిలీ మూవీస్ మాత్రం తప్పకుండా చూస్తాం మేడం ఇగ కొన్ని
కొన్ని కొన్ని అవును అంటే ఇప్పుడు హర్రర్ మూవీస్ ఉంటాయనుకోండి అవి చూడ్డానికి ఇష్టపడుతుంటారా ఒకే ఆ ఇది మన తెలుగులో ఒకటి దయ్యం మూవీ అనే ఒకటి ఉంది కదా ఆ మూవీ చూసారా చూసారా ఆ భయం వేసిందా అండి
ఫస్ట్ టైమ్ భయమేస్ ఏంది మేడం తర్వాత మళ్ళీ కామన్ అం ఇచ్చింది అంట
క ఆ అంటే థియేటర్ లో చూసారా ఇంట్లోనే చూస చూసారా నైట్ టైమ్ లో చూసారా డే టైమ్ లో చూసా
అది నైట్ టైమ్ లోనే నైట్ ఆరు ఫస్ట్ షోకి వెళ్లి ఫస్ షో కి పోయినం మేడం
ఓకే ఎందుకంటే అలాంటి మూవీస్ అనేవి మనం నైట్ టైమ్ లో చూస్తేనే కొంచం కొంచం ఎంజాయ్మెంట్ అనేది ఫీల్ అవ్వచ్చు ఆ డే టైమ్ లో చూసామంటే అంత ఏముండదు భయపడే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉండదు భయపడే వాళ్ళకి ఎప్పుడు చూసినా భయపడుతూనే ఉంటారు ఆ
కానీ అది మంచిగా ఉన్నది అందులో మెసేజ్
హ్మ్ కాకపోతే అందరు చనిపోతారు చివరికి అందులో ఆ నటించిన వాళ్ళందరూ చనిపోతు తుంటారు మూవీలో లాస్ట్ కి ఎవరు ఒకరు కూడా ఉండరు ఇంకా ఇంకా ఎలాంటి మూవీస్ చూస్తారు
నాకు ఇంకా ఫ్యా ఫ్యామిలీకిి సంబంధించిన మూవీసే ఇష్టం అనిపిస్తాయి మేడం ఇంకా అంతే మామూలుగా ఇప్పుడు కొత అత్తగా ఏదో వచ్చింది సినిమా రీసెంట్గా ఏదో వచ్చింది ధ్రువ తారనో ధృువేందరో
దృశ్యం కదా
ఆహా లేదు లేదు దృశ్యం కాదు మేడం
హ్మ్
వాడు హిందీ హీరో కానీ తెలుగులో వచ్చింది
ఆహా ఓ
ధువేందర్ ధృువేందర్ అన్కుంటా ధృవేందర్ ధృ ధృవేంద్రరో అదే వచ్చింది కాని
తా మేడం దుశందర్ ఆ
అదే మేడం అదే క చ్చు అది ఆ పేజు అంటే సగమే చూశాను
అది ఏంటి అంటే అది ఎలా ఉంటుంది మూవీ అంటే మీరు సగం చూశానన్నారు కదా
ఆ సీన్ మెట్ల అంటే నాకు అసలు అర్ధం కాలాలే మేడం అంటే ఇంగ్లీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ హీరో తెలుగులోకి తీస్ చింద అనమాట
ఓకే డబ్బింగ్ మూవీ అన్నమాట అయితే అది మ్మ్ అంటే అది అదర్ మూవీనా లేకపోతే ఎట్లా అన్నట్టు కామెడి టైప్ ఆ
కామెడీ కూడా కాదు మేడం హర్రర్ మూవి కూడా కాదు మే డం
ఓకే
కే మామూలగంటే ఇట్ల ఉన్ ఉంటాయి చూడండి అంత వేరేవి వెరైటీ ఇట్లా మొత్తము క్లౌడ్స్ లో తీసినట్టు
ఓకే క్లౌడ్స్ లలో తీసినట్టు ఉంది ఓకే హ్మ్మ్ మ్మ్ ఓకే ఇంకా మీరు స్కూటీ డ్రైవింగ్ నేర్చుకున్నారా స్కూటీ డ్రైవింగ్ గాని
మేడం నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం గాని చాలా భయం మైతది మేడం నేను చిన్నప్పుడు అయితే సైకిల్ చేస్త వస్తూ ఉంటే సైకిల్ పడ్డా నేను సైకిలర్ డ్రైవింగ్ చేస్తున్ అంటే నేను కొంచచ్చం మరీ హైట్ ఉండను ఫై ఉంటా అంతే ఫై అయితే ఇగ చిన్నగా ఉన్నా కదా అవి ఇట్లా అందకపోయి ది కదా పైన కూర్చుంటే ఆ సైకిల్ మీద కుసుంటే అద అంతాక పోయేసరికి మొత్తం కింద పడినా
అవునా నేను కూడా ఒకె వి ఆ హ్మ్
అప్పటి నుంచి ఇక భయం మేడం కానీ నేర్చుకోవాలని ఉంటది ఊటీ నేర్చ్ అట్లే సైకిల్ వస్తేనే స్కూటీ వస్తుద అనేది ఏమిండదక్
ఆ అలా ఏం లేదు మేడం నా కూడా ఫస్ట్ చ్ సైకిల్ నేర్చుకుందామని చూశాను ఆ ఒకసారి పడ్డాను ఇంకా మళ్ళీ సైకిల్ ముట్టుకోలేదు అ కాకపోతే ఇప్పుడు మళ్ళీ మ నేను నే స్కూటీ నేర్చుకొని ఒక సంవత్సరం అయితుంది మేడం లాస్ట్ ఇ ఎవరు అ సమ్మర్ హాలేజ్ లోనే స్కూట్ అనేది నేర్చుకున్నాను ఆ సో ఇప్పుడు నాకు స్కూటీ వచ్చేసింది మా హస్బెండ్ ఉన్నారు తనే నేర్పించారు నాకు మంచిగా ఒక టూ డేస్ లో వన్ వీక్ లో వచ్చేసింది మేడం
అబ్బా మీరు తొందరగా నేర్చుకున్నారు మేడం
ఆ వన్ వీక్ లో వచ్చేసింది ఫస్ట్ టూ డేస్ ఆ ఫస్ట్ టూ డేస్ డేసి వచ్చేసి బండిని ఇలా తోసుకుంటూ తోసుకుంటూ వెళ్ళిపోయాను నేనే అటకాలు ఇటుకాలు వేసేసి తోసుకుంటూ వెళ్ళిపోయాను బండిని మనము బ్యాలెన్స్ ఆపగలుగత్ తున్నమ లేదా అనేది టెస్టింగ్ చేసుకున్నాను మేడం నాకు నేనుగా సో ఇగ తను మా హస్బెండ్ కి హాలిడే వచ్చినప్పుడు ఇక తను ఒక రోజు తీసుకొని వెళ్ళి గ్రౌండ్ కి తీసుకొని వెళ్ళి ఇట్లా నేర్పించారనమాట ఆ టూ డేస్ లో కాళ్ళు పైకి పెట్టుకోని నీ ఆ తోలె డం వచ్చేసింది ఇగ వన్ వీక్ లో మొత్తం వచ్చేసింది నాకు నేను ఓన్ గా ట్రై చేసాను వన్ వక్ లో తర్వాత ఇంకొక వన్ వీక్ ఉంటుంది కదా ఆ వన్ వీక్ ఇలా ఆ నార్మల్ గా మన కాలనీస్ ఉంటాయి కదా టర్నింగ్స్ నేర్చుకున్నాను అనమాట ప్రాక్టీస్ చేశాను ఆ సో ఇ దివాళికి నేను కొత్త బండి కొనుక్కున్నాను ఇక అప్పటి నుంచి బండి మీదనే వెళ్ళాలనుకున్నా బండి మీదనే వెళ్తున్నాను
కానీ ఓ ఒ సొంతంగా సొంతంగా డ్రైవ్ ఇంగోస్తే మనం మన అవసరం ఉన్నప్పు ఇప్పుడు వెళచ్చు మేడం మనకు ఖచ్చితంగా డ్రైవింగు రావాలి హలో
ఆ ఆ చెప్పండి మేడం
ఆ ఓకే థాంక్యూ మేడం ఆ మేడమ్
ఓకే మేడమ్ థాంక్యూ అండి ఓకే అండి థాంక్యూ మేడం
ఓకే